గుడ్ ఈవిని
ఇంకా హింసను నోదలండి ఏం చేశా ఈ రోజు ఎలా గడిచినది మీకు ఈద్ ముబారక్ అండి
ఆ థాంక్యూ థాంక్యూ మ్మికు కూడా
ఇంకా ఇంకొంచెం
రంగ గాడ్
ఉం చెప్పండి అహ ఓకే ఇంకా ఏం సంగతి అండి ఎప్పుడు వెళ్లారు ఎప్పుడు వచ్చారు
క్వార్టర్ టు నైన్ కెళ్ళాము ఇక్కడ నుంచి
హ్మ్
ఉం నైన్ కెళ్ళి మళ్ళా వచ్చే అక్కడ నుంచి టెన్ టెన్ థర్టీకి అయిపోయింది ఆడ అక్క అక్కడ నుంచి బయలుదేరి కొన్ని రోజ్ రోజ్ పెటల్స్ తీసుకొని కబ్రస్తన్ బోయినం
ఆ
ఏమ్మా ఉంటారు కదా
నీళ నీళ్ళు తీసుకపోలేదా అండి నీళ్ళు కూడా చల్లుతరు కదా కొందరు నీళ్లు తీసుక వెళ్ళాలి కదాండి
హా నీళ్ళు కూడా తీసుకెళ్తారు నీళ్లు తీసుకెళ్లే ఇది రోస్ పెటల్స్ తీసుకెళ్ళి రోజ్ పెటల్స్ వేసి పాతియ చదివి మళ్ళీ అక్కడ నుంచి రిటన్ ఇంటికి వచ్చి అందరికి కలిసి భోజనాలు చేసి కొంచం సరదా సరదా ఇగా మాట్లాడుకోని. ఇయాలా చాలా సరదా, సరదా గడిప్. చిదండి. ఈ దంటేనే సరదగదా.
ఈద్ అంటే సరదా అండి, ఈ రోజ్ మరి. ఏం చేశారండి, స్పెషల్ ఈ రోజ్ మీరు.
ఈరోజు స్పెషల్ అంటే షీర్ కుర్మా. బగారా, బగారా రైస్, చికెన్ కుర్మా. ఆ. కద్దు దాల్.
హ్మ్.
హ్మ్.
హుమ్మ్. మీకు ఎవరు లేరా అండి. ఫ్రెండ్స్.
హే ఉన్నారండి. ఫ్రెండ్స్ ఉన్నారూ, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు ఇగా. కా. అంద అంద అందర్ పడ్. చేస్తున్నానండి, వెళ్ళాను ఈరోజు. షేమీయాలు తాగాను, ఆ షేమీయాలు తాగి రావడం అనేద్. జరిగింది మళ్ళీ. ఆ ఈరోజు ఆక్చువలీ ఆ.
వాళ్ళు దావత్ ఇచ్చారా మీకు.
ఆ దావత్ అంటే షేమియాలు తాగానండి షేమియాలు తాగాను. ఈ రోజు ఎందుకంటే తినమని చెప్పారు. కానీ ఏంటిదంటే ఈరోజు కొంచ్. చామ్ అది, అంజన్న సామి మాలలు, ఇంకా ఈ రోజు శనివారం అండి. అందుకని వీలు కాలేదు, లేకపోతే. హా నాన్ వెజ్ తినను. ఇప్పుడ్ లెవేన్ డేస్ అనేది, మేం నాన్ వెజ్ అనేది. తినము. లేవెన్ డేస్ తర్వాత తింటాం మళ్ళీ. లెవెన్ డేస్ దాకా నాన్ వెజ్ ముట్టమండి. ఇప్పుడు మాలలు ఉన్నాయి కదా రెండు తారీఖు ఆంజనేయ స్వామి జయంతి అయిపోతది. ఆ జయంతి తర్వాత అప్పుడు మళ్ళీ నాన్ వెజ్ అనేది భుజించడం అనేది. జరుగుతుంది.
ఓకే. సాయంత్రం మా ఇంటికి గూడా రండి కదా.
ఆ హా అస్తానండి తప్పనీసరిగా. హా షేమియా తాగుతామండి. షేమియా తాగుతాము.
ఉమ్.
సేమియా తాగుతాము అలా నలా ఏం లేదండి సేమయా తాగుతాము అంత ఓకేనా ఇంకా ఇంకా చెప్పండి మరి ఎలా పండుగ ఎలా చే ఎలా ఇంకేంటిది ఏం సంగతి కొంచం అండి అయితే ఇప్పుడు మొహర్రం ఎప్పుడు ఉన్నదండి మళ్ళీ
కంటే ముందు బక్రీద్ ఉంటుంది ఆ
మొహరం కంటే ముందు మొహరమ్ కంటే ముందు బా
ఆ ఇప్పుడు యాక్చువల్లీ వాటి నుంచి షవ్వాల మంత్ స్టార్ట్ అనట్టు
ఆ
శవ్వాల్
శేవ్వాలంటే
రంజాన్ ఎట్ల అయితే మంతనేమో షవ్వాల్ కూడా అట్లనే ఒక ముస్లిం మంత్రి నీయమం విషబ్ వాళ్ళు కూడా సిక్స్ రోజాలు ఉంటారు ఉండే వాళ్ళు అవి ముప్పై కంప్లిట్ చేసి ఇంక వాళ్లు ఈ మంత్ లో కూడా సిక్ సో రోజలు ఉంటారు అన్నట్టు కాకపోతే ఇది మ్యాండే ఇది కాదు ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఉండాలనుకు ఉండచ్చు లేకపోతే లేదు అయితే త్రూఔట్ ఆ త్రూఔట్ మంత్ లో ఏదైనా సిక్స్ డేస్ చేసుకోవచ్చు
ఆహా ఇప్పుడు ఇ ఇ ఇప్పుడు చేమంతులో
ఆ ఇప్పుడు అంటే ఈయాటి నుంచి సవాలన్నట్ట ఇప్పుడు ఈద్ అనేది ఇది మనం సవ్వాలనే ఇద్ చదువుతాం అన్నట్ రంజాన్ లో ఓన్లీ రోజస్ ఉంటాయి రోజా ఆ రోజు చాలు ఈ బాధ లు తరావీలు ఇవన్నీ రం రాం నెల్ లోనే ఉంటాయి రంజాన్ నెల మొత్తం అయిపోయిన తర్వాత షవ్వాల్ ఫస్ట్ డే రోజు ఈద్ న్ టది అయితే ఫస్ట్ డే ఫస్ట్ డే రోజు మాత్రం రోజా ఉంచాడు ఎందుకన్ తే ఈదు రోజు రోజా ఉంచె ఉండరు ఇగ ఉండాలి అనుకుంటే, రేపటి నుంచి మళ్ళీ సిక్స్ రోజాస్ ఉండొచ్చు క ఐదర్ కంటిన్యూ ఉండొచ్చు. లేదా మీకు ఇష్టమైన రోజ్ ఊర్లలో ఉండ ఉండ
ఆ ఎప్పుడన్నా మన ఇష్టం అన్నటు ఇగ అది
నెల ఈ నెలలో శవాల్ మంత్ లో
ఉ హుం మీద మీ అంటే ఏ ర ఏ ఏ ఇష్టం అయితే ఆ రోజులు ఉండ
ఆ అట్లా బాప్ మహమ్మద్ ప్రవక్త అట్లా ఉండే వాళ్ళు, ఈ మంత్ లో ఫిక్స్డ్ రోజాలు ఉండే వాళ్ళు.
మ్మ్ హ్మ్మ్ అలానా అండి అయితే ఇప్పుడు మరి ఈ మొహరం ఎప్పుడు స్టార్ట్ అయితాదండీ ఇంకా
ఆ
మోహరం మొహరం మోహరం ఎప్పుడు చాలస్తాదండి
మొహరం మ్మ్ ఆఫ్టర్ అదే అదే అది ఆఫ్ టరూ త్రీ మంత్స్ తర్వాత
అంటే ఇప్ప ఇప్పుడు ఇప్పుడు అందుబాటులో వచ్చే ఫెస్టివల్ ఏముంటదండి మ మళ్లీ
ఫెస్టివల్ ఇంకా మొహరం కంటే ముందు అంటే బాకరీదు ఉంటది
బక్రీద్ ఎప్పుడు ఉంటందండి
బకారీద్ ద్ ఆఫ్టర్ టూ మంత్స్ ఉంటది
ఆహా ఇప్పుడు బక్రీద్ కు, ఇంకా మొహర్రమ్ కు ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంటదండి
బక్రీద్ కు మొహరంకి ఓన్లీ ట్వంటీ డేస్ గ్యాప్ ట్వంటీ డేస్ అయిన తర్వాత మొహరం స్ స్టార్ట్ అవుతది మొహరం మోహ స్టార్ట్ అవుతది
ఆహా మొహర్రం నెల స్టార్ట్ అయి
మొహర్రం నేలా స్టార్ట్ అయితది మొహర్రం టెన్త్ కు ఆశూ రాజారు
ఆ ఓకే అయితే వినండి మీ మీరు మ రంలో మా ఏం ఏం చేస్తారాండి అంటే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నాన్ వెజ్ చేయరా
లో అంటే ఎవరి కల్చర్ దాని ప్రకారం వాళ్ళ చేస్ తారు మన తెలంగాణ
కల్చర్ ప్రకారం ఏమంటే ఆ నా వాయిస్ మళ్ళీ నాకు రిటర్న్ విన్ వినిపిస్తుంది ఈ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందిం ఇప్పుడు ఆ అయితే ఇప్పుడు అయితే నేను ఏమంటున్నాన అంటే ఇప్పుడు మొహర్ర లో ఏం చేస్తారంండి మరి మొహర్రం ఫస్ట్ డే నుంచి బిగినింగ్ నుంచి ఏమింటందండి ఈ సవారి పరుతరండి హలో
వాల్యూ చంద్రునికి వాల్యూ ఉంటది
ఆ చంద్రునికి వాల్యూ ఉ అది ఓకే ఆ చంద్రుని చూసే ఏదైనా స్టార్ట్ చేస్తారు ఆహా
ఉ
చంద్రును చూశాకని ఏదైనా స్టార్ట్ చేస్తారు
అవును ఆ మొహరంది కూడా చంద్రుని చూసిన తర్వాత ఆ రోజీగా ఆ రోజు నాన్ వెజ్ అవింది తినేస్తారు దాని తర్వాత నుంచి ఒక ట్వెల్వ్ డేస్ మళ్ళీ తినరు అన్నట్టు అంటే అది ఇక్కడ తినద్దని లేదు ఇస్లాం లో లేదు ఇది అ టై మనకు కల్చర్లా ఇంకా ఫస్ట్ నుంచి మన పెద్దలు తెలంగాణ ఏంది సంస్కృతిని పాటిస్త
తెల తెలంగా తెలంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మనం ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ రా ఇక్కడ వస్తున్న దాన్ని బట్టి మనం ఏంటిదంటే తినమన్నట్టు
అంతే అంతే అంతే అంతే యాక్చువల్లీ ఏందంటే మొహర్రం నెలలో ఇప్పుడు మన మహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా వాళ్ళ మనుమలు షహీద్ అయిను అన్నట్టు ఒక ఆ ఒక యుద్ధంలో వాళ్ళను చంపేసి చాలా కిరాతకంగా ఆ అది కర్బలాలో జరిగి
కరబల్ అంటిది ఎక్కడ ఉంటదండి
ఇది ఇరాక్ లో ఉంటది ఇప్పుడు ఇరాన్ ఆ ఇ ఇరాన్ ఉంది కదా
అవును
ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుంది తుంది దానికి పక్క దేశము ఇరాహ
ఆహా ఇరాన్ యుద్ధం జరుగుతున్నది ఇరాన్ ప ఇ కాకి రాకు ఏ రాకుంటందా ఆహా ఇప్పుడు ఇరాన్ ఇంకా ఇరాక్ రెండు వేరువేరా అండి
అవును వేర్వేరు దేశాలు ఇవి రెండు
ఆహా ఇప్పుడు ప్రపంచ యుద్ధం నడుస్తుంది ఉన్నది దానిపైన ఇరాక్ అట్టాకనే లేదా అండి ఓన్లీ ఇరానే ఉన్నదా
ఇరానే ఉంది ఇప్పుడు ఇరాన్ లో ఇరాన్ లో తియా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు
సియా
ఊ ఇ ఇరాక్ లో ఆ సున్ని వా ఉండే అన్నట్టు బాగా
ఆహా
మ్ ఈ అప్పుడు అప్ అట్లా అమెరికా అదే చేషింది వీళ్ళ మీద ఎక్కిచి సద్దాముసైం ను ఇరాన్ మీదా యుద్ధానికి దించింది, ఆ వాళ్ళ వాళ్ళకే కోట్లాట పెట్టింది
అవునా
అది మళ్ళా అదీ ఆ టై అప్ అయిన తర్వాత మళ్ళా ఏం చేషింది మళ్ళా సద్దాం హుసేన్ ని టార్గెట్ చేషి ఆమే చంపి పిచ్చింది
ఈ సద్దా మీసేన్ సద్దాం హుసేన్ అంటే ప్రైమ్ మినిస్ట అండి
ఆ ప్రెసిడెంట్ ఉంటే కదా అప్పుడు ఇ
ఇరాక్ ప్రెసిడెంట్, ఆహా ఇరాక్ ప్రెసిడెంట్ ఓ
మ్ అప్పుడు ఇగ ఇరాక్ తర్స్డే నుండ్ అంటే అప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు ఇరాన్ పెట్లైతే అం టున్నరో అప్పుడు కూడా ఆయనను ఈ అన్నబాంబులు అవి చేస్తాన్రు న్యూక్లియర్ బాంబ్ చేస్తాండ్రు ఆ అని ఆ అ
ఆహా
ప్రెసిడెంట్
మ్మహ్హ్
ఆప్పు అట్లా చేస్తాంట్ అని ఆయన మీద ఇది జేషి ఆ మళ్ళా ఆయనకు బందీ చేషి ఉరీ, ఉరీ దిషిండ్రు
ఆహ్ అవునా అండి
ఆ సరే అండి మీ విలువైన టైం ఇచ్చారు నాకు ఈ ఇదు రోజు కూడా చాలా ధన్యవా
ధన్యవాదాలు ధన్యవాదాలు అండి
ఓకే బాయ్